హలో నమస్ స్కారమండి.
నమస్కారం చెప్పండి.
బాగున్నారా అండి.
బాగున్నామండి. మీరు బాగున్నారా!
ఆ మేము కూడా బాగున్నామండి తిన్నారా అండి అన్నం
తిన్నాం
ఏం కూరండి.
టమాటా చారు మీరు తిన్నారా.
ఆ మేము తింటున్నామండి ఇప్పుడు
ఏం కర్రీ చేేశారు
ఎలా కార్యం లేదండి ఎల్లిపాయ కారం తమండి
ఎందుకు కూరగాయలు ఏం తెలేదా
కూరగాయ తేలేదండి నిన్న ఫంక్షన్ కి వెళ్ళామండి ఇక ఫంక్షన్ కెళ్ళి పొద్దునే వచ్చామండి
ఏం ఫంక్షన్
మా బాబాయ్ వాల్ల కొడుకుది ఇలా నిన్న బర్డే ఉండే అండి
హ్మ్మ్
బర్డే ఉంటే బర్త్డేకి వెళ్ళినాం ఇక నిన్న నైట్ నిన్న అక్కనే ఉన్నాం పొద్దున్నే లేేసి వచ్చాంఅండి
బర్త్డే ఎలా జరిగింది
బర్త్డే చాలా బాగా జరిగిందండి ఇంకా సాయంత్రం నాలుగు గంటలకు స్టార్ట్ చేశారండి
హ్మ్మ్
ఉ వంటలు కూడా బాగా చేశారు చి చికెను, మటను సా పారు మజ్జిగ ఉప్మా జిలేబీ సోమవారం నిన్న సోమవారం కదండి అందరు సోమవార పుల్ల చాలా మంది ఉన్నారండి వాళ్ళ కోసం వే టే పప్పు, సాంబారు, జిలేబీ, మిచ్చరు
బానే అవన్నీ చేసాను
అవునండి ఏ బానే చేసారు వాళ్ళకు
హ ఏం చేస్తున్నారు ఇంకా
ఆ ఏముందండి చెప్పండి మీ దగ్గర వాతావరణం ఎలా ఉంది ఎండలు కొడుతున్నాయా వానలు కొడుతున్నాయా అవునాండి
ట్లేదు
అవునా మా సైడు బాగ కొడు న్నాయండి ఇక రెండు రోజులు వర్షం వచ్చినట్టు చేసిందండి ఇక మళ్ళా వర్షం లేదు ఏం లేదు ఎండలు బాగా కొడుతున్నాయి
మా దగ్గర చినుకులు పడి పోయినాయి
ఆ రాలేదండి వర్షం రలు ఏం రాలేదు ఎండలే బాగా మస్ తంటే మస్తు ఎంలో కొడుతున్నాయి ఉ బయటికి వెళ్ళాలంటే భయం అయితుంది ఏమందంటే కాసేపు చెట్టు కింద కూర్చున్నాడు మళ్ళా కూలర్ ఏసుకుడు కూర్చుడు
ఆ
పని ఏంటి విశేషం సాలు ఈ మధ్యాన ఫంక్షన్లు పెళ్లిలకు వెళ్ళారండి ఫంక్షన్స్ పెళ్లిలకు
ఈ ఇప్పుడు ఏం ఫంక్షన్స్ లేవు పెళ్లిళ్లు లేవు ఎండలు బాగు కొడుతున్నాయి ఇంటి నుంచి బయటికి వెళ్ళడం లేదు
అంటే ఉందు కూడా పోతలేరా అంట ఎండలు కొడితే
లేదు లేదు ఫంక్షన్స్ ఇప్పుడు ఏం లేవు కదా ఉ వెళ్తాం
ఫంక్షన్సే ఇంకా ఏం రాలేదు
రాలే ఒస్తయేమో
ఊమ్ ఏంటి ఇంకా
చెప్పాలి ఎట్లా ఎట్ల ఉ వాతావర్ణం అక్కడ
పిల్లలు స్కూల్ కెలోచ్చారా అండి
ఒచ్చారు
ఎండల తిరుగుతు రా ఇంట్లోనే ఉంటుర
ఎండకపోతనే ఉంటరు ఇంట్ల ఉంటనే ఉంటరు ఒస్తనే ఉంట్రు పోతనే ఉంట్రు
ఉమ్
మా పిల్లలోక్క దగ్గర ఉండరు గదా
ఉమ్ గా న్యూస్ చూశిర్ర అండి వైష్ణవి న్యూసు
చూశాం చూశాం మస్తు ఘోరంగుంది
ఎంత ఘోరం అంటే అది చెప్పుకునేటట్టుందా అండి అసలు
ఔను చనా ఘోరం అసలు పరిస్థితి అలాంటి వాళ్ళన్ చంపేస్తేనే ఇంకోసారి వేరే వాళ్ళు చేయరట్ల
చేశ్నా గనీ అట్నే జేస్తున్నారు కదాండి అట్ల ఎంత మందిని ఎన్కౌంటర్ జేస్ చంపలేదండీ
సంపిర్లేగని కొంచెం భయమన్న ఉంటది గదా మరీ అంత బరిదేగించకుంట
ఇప్పుడు అట్లనే ఉంది గద అండి అట్ల చంపినా అట్లనే ఉందీ ఎట్లా చంపిన అట్లనే ఉంది చిన్న చిన్న పల్లలాగ చెతేనే ఉంట్ ట్రైన్
ఔను ఊ
ఊమ్
అ
ఇప్పు అతనికి ఏమో అయిందట గ సీరియస్ ఉన్నాడట గదా అండి
ఎవలు ఆ సీరియస్ గనే ఉండది సీరియస్ గనే ఉండు పాపం తాక్తది అ ఏం కళ్ళదిరిగి కింద పడ్ డంటా హాస్పిటల్ తీసుకెళ్ళిరు
ఉ
పాపంతాక్తది గదా
ఉమ్ మీ దగ్గరేమన్నా ఇలాంటి స్టోరీలు జరిగినాయండి మరి
మా దగ్గర ఏం జరగలే ఇల
ఉహు తెల్లర న్యూసులు చూసుడే నాండిగ
న్యూస్ల జుడడమే ఇప్పడవరకైతే ఏం జరగలేదు ముందు ముందు జరగొచ్చెం చెప్పలేమ్
మరి మీకిద్దరు ఆడపిల్లలు ఉన్నార్గా మీరు గుడా జాగ్రత్తలు తీస్కోవాలి కదండి
తీస్కోవాలం తీస్కోవాలె జాగ్రత్తగా ఉండాలే భయం ఎస్తుంది నాకు
ఆడపిల్లలు కన్నోళ్ళ అందర్కి ఇప్పుడు భయమే ఐతాంది
ఆ
ఎప్పుడు ఏం జరుగుతదో ఏం చెయాలనో ఎట్లనో ఆడపిల్లలు ఉన్నారు స్కూల్ పోయి ఇంటికి వచ్చేదాకా టెన్షన్ అయితాంది పిల్లల తోటి
నమ్మకం లేదు ఇంటికి వచ్చినంకా
ఇన్ని జరిగినా గాని ఆడపిల్లలు చెప్తే ఏమన వింటారా అండి ఈ లవ్వులు ద్ ద్దు లవ్ మ్యారేజ్ లు వద్దు
వాళ్ళదాళ్ళకి
ఉమ్ అనుభవిస్తారు ఎన్ని చెప్పినా అసల్ ఇంటలేరు
ఆ
మొన్న రీసెంట్ గా ఇట్టనె జరిగిందంట ఒకటి ఈడ
ఏ మీ ఊరు దగ్గర
హుమ్ వద్దు అని ఎంత చెప్పినా ఆ వినట్లేరండి
ఆ
గిట్ల జరిగింది గిట్ల ఉన్నది మళ్ళా అందులో టి వాళ్ళ వరుస ఎట్లా అంటే బాబాయి బిడ్డ వరుస అండి
ఆహా
వేరే వరుస కూడా కాదు
అయ్యో
మ్
అయితమాయే మేం అట్నైనా ఉంటాం మేం అట్నైనా పెళ్లి చేసుకుంటాం నన్ను నెల రోజులు ఉంచుకొని చంపినా మంచిదే నేను అతనితోటె ఉంటా అంటుంది
అమ్మో ఎంత ధైర్యం అమ్మాయికి
పిలిసుడు కూడ బాబాయి అని పిల్
అదేంది మళ్ళీ అది తప్పు కదా పాపం తక్తాది బాబాయ్ అన్ ఏ కన్న తండ్రితో సమానం కదా
ఆలోచన ఉండొద్దా అండి వాళ్ళ గూడ
ఉండాలే
ఇదంతా ఆలోచన లేకుండా ఉండి వరుసవాయి లేకుండా గిట్లా తయారైతే
ఆ కష్టం
అమ్మాయిల వైపు తప్పు ఉంటాంది అబ్బాయిల వైపు తప్పున్
ఆ ఇద్దరి వల్ల తప్పు ఉంటనే అంతే
వాళ్ళ ఇద్దరు వాళ్ళ ఈ తల్లి తండ్రి ఇన్ని రోజులు సాది పెంచి ఆ
ఆమ్
వాళ్ళు తిని తినక వాళ్ళని ఎంత జాది ఎంత జేస్తారండి
హుమ్
లాస్ట్ మూమెంట్ ట అయిన తల్లిదండ్రి గుర్తుకు రారా అండి మరి వీళ్ళకు
గుర్తు రారు ఇగ ఆ మైకాన్ లో ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఎందుకు గుర్తుతోస్తారు రారు కదా
అంటే వాడు ముంచేది వాడు చేసేదే గుర్తుకొస్తాది గాని
వాడు ప్రేమగా ఉండేసరికి ఆ వానిమీన్నే ప్రేమ కనిపిస్తది తల్లిదండ్రి ప్రేమ కనపడదు కదా
కనపడక తర్వాత నట్టేట్ల ముంచి ఆగం చేయబట్టే
మాది లవ్ మ్యారేజే కదా మా అమ్మ వాళ్ళు వద్దని చేసుకుని ఇప్పుడు నా అనుభవం నేను అనుభవిస్తున్నా
ఈ లవ్ స్టోరీ ఒకసారి ఎప్ప రాదుండి ఎట్ ఎట్లలా జరిగింది ఎప్ప ఎట్లా
ఆ లవ్ స్టోరీ మరీ అంత కాదులే మేడం
మీ లవ్ స్టోరీ ఎట్ట ఎట జరిగింది ఆయన ఫోన్ చేసిండా మీరా ఎట్లా
ఫస్ట్ ఆయన ప్రబోద్ చేషిండు
హ
తర్వాత ఆటోమేటిక్గా నేనే పడిపోయినా
అంటే మీ రిలేషన్ అన్నాయా ఆయన
రిలేషనే మా మా అమ్మమ్మ మా ఆయన వాళ్ళు నా ఆయనమ్మ అక్క చెల్లెళు సొంత ఒక్క తల్లి గడుపు పుట్టినోళ్ళు లవ్ ఆరెంజ్డు రెండు లవ్ చేసుకున్నాకనే అ అరేంజ్ మ్యారేజ్
అంటే లవ్ చేసుకొని ఇంట్లో పెద్దవళనిొప్పించిరాా మరి ఏమైనా కట్నం పట్ కొచ్చిరా అండి
కట్నం అంటే ఎకరం చెల్లికి ఇస్తా అన్నద అమ్మా ఎకరం ఇచ్చింది ఇంట్లకు నలభై వేలు ఇచ్చిందిం త్ అంతే
మరి బాగా చూసుకుంటాం అండి
పెళ్ళైన కాంచి కష్టాలే ఎన్న అడిగినా సుఖంగా లేన అందుకని లవ్ మ్యారేజ్ చేసుకోవద్దు అసల్ కి
జ జ
లవ్ మ్యారేజ్ చేసుకుంటే వేస్ట్ బతుకులు
అందుకే ఇప్పుడు లవ్ మ్యారేజ్ మీద మీకు విరక్తి కలిగిందా అండి
అవును మేడం
అయ్యో మీరు ఒక్కలేరా ఇంకెవరన్నా మీ ఇలా చేశారా
ఆ
మీరు ఒక్కలేరా అక్కడ ఇంకెవరన్నా రీసెంట్ గా చేశారండి
ఇక అయితనే ఉంటాయి పోతనే ఉంటాయి కదా
ఆ అంటే ఇప్పటి వరకు లవ్ మ్యారేజ్లల్లా ఇప్పుడు మీరు మీరొక్కరే మోసపోయిరా మీకు తెలిసిన వాళ్ళలా అందరు మోసపోయిరా
కొంతమంది మోసపోయరు కొంతమంది మంచిగానే ఉంటారు
నేను చూసినంత వరకు అయితే లవ్ మ్యారేజ్ ల చాలా వరకు గొడవల తోటి విడిపేటట్ ఉన్నారు కానీ చాలా వరకు సక్సెస్ అని అయితే ఏం కనడలే అండి లవ్ మ్యారేజ్లు
ఆ
ఆ
లవ్ మ్యారేజ్ అంతా వేస్ట్ది ఇది లేద్
దాన్నే బెస్ట్ అంటరు మీరు వేస్ట్ అంటరు ఏందండి
వేస్ట్ మేడం ఎందుకంటే అనుభవిస్తున్నాంగా
మరి ఆయన గురించి మీకు తెలియదండి ఫస్ట్ మీ రిలేషన్ అంటారు
తెలుస్తు ఇట్ల ఎందుకవు
ఆ రిలేషన్ అంటారు కదా అండి ఎక్కడనో దూరపళ్ళ అంటే తెలియదు అనుకుంటారు కాగాని
రిలేషన్ కాని అప్పుడు వాళ్ళ అమ్మ మాటలు వినకుండా మంచిగా చూసుకునేది మంచిగానే ఉండేది అప్పుడు వాళ్ళ అమ్మ మాటలు ఎప్పుడై తిన్నాడో కథ అప్ప నుంచి నాకు టార్చర్ పెట్టడం వాదలు పెట్టిండు మళా